అదేదు రింగన్న కి తెలీదు కానీశర్
ఆ ఆ
హలో పొట్టీ ఏం చేత్తానౌ
ఆ అర్థ అన్ పాటలు పాడుతుంది ఫుల్లు డ్యాన్స్ చేస్తాంది ఎల్లో కర్రీ లీష్ పెట్ దాలే
ప్రైమరి
కొత్త పాట ట్రెండ్ అయితాంది కదా ఉందో ఆ
పోకస్ ఏర్పాటు
షేర్ ఎత్తావు నీకు
గద ఏదో వైరస్ అని ఉన్నాడు అక్క ఉంటదా
అయ్యో ఓ ఇంకా మాలు వేసుకుంటాండ మీ డాడీ
వేసుకోడరు
హా
వేసుకోడు
ఎందుకు
వేసుకుంటలేడిగా
అ
అన్ని బాధ్యతలు అయిపోయినంక వేసుకుంటరు
అయిపోయినయా
అన్ని బాధ్యతలు అయిపోయినాంక వేసుకుంటడట
ఆహా అంటే అన్న అంటే ఏమై
ఓ ముగ్గురు పెళ్లిలు
యి అడు వ గెస్ట్ కదా మరి ఎన్ని రోజులు వేసుకొనే వేసుకున్నారు ఆ ఆ
మళ్ళా మమ్మీకి కూడా ఇబ్బంది కదా ఆ
ఆ
మరాఠూ ఈతూ చీర గూడా అంటిద్దాం
కా
పేడికి సాధన
గ గామే పెళ్లయింది జూస్నావ చెప్తా ఇంకా ఒకసారి అటు రావాలే
ఎ సం
మీ సైడు లోన్ వాళ్ల మీకు దగ్గరనే కదా కానీ ఇప్పుడు మంచిగా ఉండది సమ్మర్
ఇంకొక నెల అయితే
ఆ
పరుండది
అవునా ఇంకో నెల ఇంకా ఎండలే ఉంటాయి కదా
ఈడ వ
అవునా ఊటీ మంచి ఉంటదిగా ఇప్పుడు సమ్మరు
మంచినే ఉంటది
ఆ నువ్వు పోయినావా ఊటీ ఆ
పెళ్లయిందా
అ
ఆజ్ పెళ్లయ్యిందా
కాలే ఇంకా మొన్న సామానుకొని పంపించిన
కొరియరా పెళ్లి సామాన్ల
ఆ ఆ బాసింగాలు అవి నచ్చలేవాట చిన్నయ్ వాసింగాలు జడగంటలు హెయిర్ ఆక్సెసరీస్ హెయిర్ ఎక్స్టెన్షన్స్
మేకప్ ఆర్టిస్ట్ ని తీసుకు దా అమేజ కి
ఇ వాళ్ళకి అక్కన్నే మంచిగా ఉంటాయి కదా
ఇండియా వొళ్ళే బొచ్చడ మంది ఉన్నారు
ఆ
ఇండియన్సె ఫుల్లు మంది ఉన్నారు
అమరికాలా
రోమాంచ
ఓ చంప చంప పాఠపాడు ఇన్నా
పాటనే పడుతడులే
త్తయం పాట
ఏమో
ఇయ్యం
దహ కూలర్ పెట్టుకున్నార
పెట్టిన నైట్ కూలర్ పెట్టినము
ఆ
ఉడుకుడంటే ఉడుకుడు
ఆ మాది ఖరాబ్ అయింది తన్ ఏదో పోయిందన్నాడు అది తీసుకొచ్చేసిండు అది తీసుకొచ్చినా కూడా సెట్ కాలే చూడాలి ఇగ మళ్ళ చేపియ్యాలే
ఉడికెది ఉడుకుతుంది కానీ కొలె కూలర్
ఈ షార్ట్ అయితే ఎండలు కూడా బానే ఉంటాయి అంటారు
ఓ మేం పదిహేను రోజుల కిందట్లే పెట్టినం
ఇంకా వెట్ ట్టలేే మాకు మరీ అంతేం లేదు
పయనా ఒకటుండదా ఫ్లోర్
ఫ్లోర్ లేదు గని స్లాబ్ వేసి వదిలేసిండ్రు
అట్లాయినా సల్లగుంటది
ఆ
మాకొకటి ఉంది పైన కాబట్ట తెలుస్తలేదు
ఆ హా మళ్ళా అన్ని రూమ్స్ ఇవి సీలింగ్ ఉంది అందుకు కొంచెం చల్లనే ఉంటది కదా అది ఉంటే ఏసీ వేట్ కోకపోఇండ్రు మరి
ఏసీ అవసరం లేదు వద్దు ఏసీ ఎందుకు
అ
ఏసి ఎందుకురా
మీకు మరీచల్లా ఉండదు కాచ్చు అక్కడ
ఈడ ఎక్కువనే ఉంది గాని
అ ఆ
మస్తు వేడున్నాయ్ ఏసీ అంటే ఫిట్టింగు అది ఇది ఎవ్వరు ఒప్పుకోలా ఏసీ
హ
వీళ్ళు ఒత్తనారా
ఆ
అందరు పొత్తుల ఇంత కరెంటు బిల్లు
అవునా మరి ఎంత ఎంత గడతారు
ఆ ముప్పై మందికేమో డివైడ్ చేస్తారు వచ్చిన కరెంట్ వచ్చిన కరెంటు బిల్లు ముప్పై మందికో నలభై మందికో డివైడ్ చేస్తారు
హ
డివైడిడ్ బై వేస్తే ఎయిట్ హండ్రెడ్ అట్లా వస్తది
అవునా ఇక మనం అంత తక్కువ వాడిన కూడా అంతే అందరు రేటే
అంతే
ఉమ్
కే ఇండక్షన్ వాడదానే అయ్యో
అదేనయ్య మరి ఎంత పడిన అంతే కదా
ఎంత సమ్మర్ ల చూడాల
ఆ
సమ్మర్లా ఎక్కువ వస్తదట వీళ్ళు అందరూ కూలర్లు పెట్టుకుంటారు కదా
మరి అట్లాంటప్పుడు ఏసీ పెట్టుకున్న బెటరే కదా
ఇంగే మొర మడగలే
ఇక అయినా మళ్ళా దాంట్లో ఉండి కూడా మళ్ళా మనం బయట కూడ తిరగలేం
మళ్ళా అన్నయ్య వచ్చి వండుకునేది ఓ నైట్ దానికి ఇక అవసరమా
ఆ
ఒక్క నైట్
అదే
మేయి నేను ఎట్లా నో ఇక మధ్యాహ్నం మాట ఇ
కూరగాయలు దగ్గరనేనా మరి మీకు
నడుచుకుంటునే పోవచ్చు
పోతావ ఒక్కదానివి
పోతా ఫ్రెండ్స్ తీసుకొని పోతా
ఫ్రెండ్స్ తీసుకని పోతావు మంచిగానే ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్
ఉమ్
తక్కువనే ఉంటాయి రేట్లు
ఇక హైదరాబాద్ లో ఎక్కడ
అంతేనా ఇక్కడైతే మస్తు తక్కువ దొరుకుతుంది మంచిగా ఫ్రెష్ ఉన్నాయి
రైతులే గదరా అంత రైతులే
అదే అదే
మ్మ్ ఇక నువ్వు స్క్రీన్ బంద్ చేస్తున్నవేమో మనీషా
లేదు
స్క్రీన్ ఆన్ లోనే ఉందా
ఆ ఉంది చూస్తున్నా ప ఆ
గా ఒకటి ఉంటంది విలేజ్
ఆ
సాయంత్రం అయితే అన్నిట్లో మార్కెట్ లెక్క పెడతారు
మ్మ్ మరి పోరా అక్కడికి
ఆ ఇగ అన్నయ్య వచ్చే టైం ఎప్పుడు
ఆ
మేమ్ పోవుడు ఎప్పుడూ
పోయే టైం ఎప్పుడు అంటవా
మ్మ్ సాయంత్రం అయితే ఆ ఆకు కూరలు కుప్పల్ దొరుకుతాయ్
ఆహా ఆకు కూర తీసుకొచ్చుకోవాలి తోటకూర బాగా రోజులైతంది తోటకూర తిన్నాక
ఓ నే అడుగవట్టి పదిహేను రోజులయ
తోట కూరనా నువ్వు ఫ్రై చెత్తవ లేకపోతే డయి ఉడక ఉక పెట్టి చింతపండు పచ్చిమిర్చి ఏసీ ఉడకబేడతావా
డైరెక్ట్ ఫ్రై చేత్త
మ్మ్ అవునా నేను లేదు ఫస్ట్ చింతపండు మిరపకాయలేసి ఉడుక్ ఉడకపెట్టి తర్వాత తాళిం పెట్ట మస్తుంటది
ఎట్లాయినాక అద టెస్ట్ ప
ఆ
ఎట్లయినా గదే టేస్ట్ నీళ్లు పోతావా
ఆ వాటర్ పోషి ఉడక పెడతా
మెత్తగైతద
ఉ మెత్తగా అయితే మంచిగా ఉంటది ఇది మళ్ళీ వెళ్లిపాయా ముక్కలు వేయాలి ఇట్లా దంచి కాకుండా తాలింపులా సూపర్ ఉంటది ఇక
నానమ్మ అట్లనే చెత్తది
అమ్మమ్మ అట్లనే మా మమ్మీ అట్లనే ఒక్కసారి దీన్ని అట్లా చేసి చూడు మంచిగ ఉంటది
ఈరోజు సాయంత్రం పోయి వచ్చేటప్పుడు
తెచ్చుకుంటావా ఎక్కడా ఫంక్షన్లనా లేకపోతే తెన్క్షనేనా
ఇంట్లోనే వీళ్ళ కంపినీ వాళ్ళ భార్య భర్త
ఆహా ఇద్దారు
ఆ ఒక్కటే కంపెనీలో ఇద్దరు హైదరాబాద్ వాళ్ళ తెలుగు
అవునా పిల్లలు
పిల్లను
ఉన్నారా
పిల్లలదే బర్త్ డే
అయ్యో అవును కదా
మ్
ఆహ
వాళ్ల బాబుదే బర్త్డే అంటే
అవ్ను నేన్ గదే జనవరి సరే నేన్ మళ్ళా జెత్తా బాయ్
చెయ్